వినిపిస్తుందా అండి ఫోను
అన్ని మీకునిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఎలా ఉన్నారు
బాగున్నా నువ్ ఎలా ఉన్నావు
నేను బాగున్నాను అన్న ఎలా ఉన్నారు
అన్న కూడా బాగున్నారు
ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా రెస్ట్ తీసుకుంటున్న
తిన్నావా
తన్నా బర్ది
ఏం తిన్నావు అండి
ఎం ఈ రోజు మా ఆఫీస్ లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేశారు.
అవునా
అ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా స్టేజ్ ఎసి పాటలు డ్యాన్స్లు పర్ఫార్మెన్స్ పెట్టారు అలానే ఫుడ్ స్టాల్స్ పెట్టారు వాటికి
ఆ ఏమేం పెట్టారు ఫుడ్ ఐటమ్స్ అక్కడ
అదేదో పెద్ద అప్పలం పెద్ద అప్పలం పైన ఏదో పొ పొడి వేసి ఇచ్చారు అదొకటి
ఆ
మరి వాటర్ మిలన్ జ్యూస్
ఆ
గోలి సోడా ఐస్ క్రీమ్ మళ్ళి చెరుకు రసం
నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావా ఆ డ్యాన్స్ కాంపిటీషన్ లో
లేదు వారది అప్పుడో ఎప్పుడో కాలేజీలో చేసే వాళ్ళం కాని ఇప్పుడు కాదు
అవును కాాలేజ్ డేస్ ఎ వేరులే
అవును కదా నీకు వద్దామంటే మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు చదివి మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసి చదువుతూనే ఉండేవాళ్ళు
మేము నైట్ అంతా చదివి మార్నింగ్ లేసి చదివిన ఒకటే నువ్వు కాసేపు చదివినా ఒకటే
అందుకే నీకు నాకు మా కు చానా తెడా
మార్కులతో పని ఏముంది ఇప్పుడు ఎలా ఉన్నాం అనేదదె మనకి ఇంపార్టెంట్ లైఫ్
నిజమే భారతి నీకు గుర్తుంద మనం ఎగ్జామ్ కోసం లాస్ట్ మినిట్ లో ఆ అందరు వచ్చేవాళ్ళు మన ఫ్రెండ్స్ సందు స ఎ మంజూ అందరూ వచ్చేవారు మీ హాస్టల్ దగ్గరికి నేను మీ హాస్టల్ దగ్గరకి వచ్చేవాళ్ళం.
అవునవును బాగా ఆ ఎంజాయ్ చేస్తుంటిమి అందరం మీట్ అయి కాలేజ్ అయిపోతానే ఈవినింగ్ టైమ్ స్లో అన్నా కాసేప్ బయటికి కెళ్ళి కాఫీ కాని టీ పానీ లేదా పానీపూరి గాని అలా తిని
మ్
టైం స్పెండ్ చేసి ఉండే వాళ్ళం ఇప్పుడు కలవడం కూడా కష్టం అయిపోయింది.
నిజమై భారతి అలానే అందరూ హాస్టల్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మనం నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళే వాళ్ళం ఫాస్ట్ ఫాస్టుగా
అవునవును
అక్కడ మన కోసం ఎవరెరు వెయిట్ చేసేవాళ్ళు చెప్పు మళ్ళీ
మన ఫ్రెండ్స్ మన గ్యాంగ్ అందరు వెయిట్ చే
మ్ అవును తర్వాత నీ గుర్తుందా నేను నువ్వు భూపా మేఘన ఒకటే రూమ్ లో పడే వాళ్ళం
అవును అలానే మార్నింగ్ టైమ్స్ లో కాలేజ్ కి లేట్ లేట్ వెళ్ళినప్పుడు ఆ ప్రటీ సర్ అలవ్ చేసేవారు కాదు
ఉ అవును
ఫస్ట్ అవర్ వేస్ట్ చేసుకొని మరి సెకండ్ అవర్ కి అలా వెళ్ళే వాళ్ళం
రీష్మి కస్ వార్కి కావాలనే పోగు
ఫ్రంట్ డోర్ నుంచి ఫ్రంట్ టోర్ నుంచి అలా చేయకపోతే బ్యాక్ సైడ్ ఆ టీచర్స్ వచ్చేది ఉంది కదా గేట్ ఆ గేట్ నుంచి వెళ్ళే వాళ్ళం
ఆ అవును అవును నిజమే వాడితే ఎక్కడి నుంచి వెళ్ళలేవాళ్ళం
అయినా ఫస్ట్ ఎవరు చాలా బోరింగ్ క్లాస్లే కంప్యూటర్ సైన్స్ మేడంది
నిజమే పాడత ఆమె చెప్పి శోదినే కన్నా ఫస్ట్ వారు ఎగరగట్టమే మంచిది అనిపించేది
అవును గుర్తున్నాయా అన్న బాగా
ఆ
కాలేజ్ మెమోరీస్ మర్చిపోలేం కదా అవి
ఆసలు మరిచిపోలే ఎగ్జామ్ లో ఎవరు చెప్పు లాస్ట్ గా వచ్చేది మూడు గంటలు టైం
ఇంకెవరు ఉన్నారు మన ఫ్రెండ్
మీకు నా కదా తననే లాస్ట్ అచ్చేది తర్వాత నువ్వు కూడా లాస్ట్ వచ్చి మనది
లేదు మనది వన్ బై వన్ రోల్ నెంబర్ ఉన్నా కూడా మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసిపోదాం ఒకక్కడికి వెళ్ళినాక ఇంకొకటి జరుగుతుండే ఎగ్జామ్ల్లో నేన నాతో అయినా ఎండ్ అవుతుంది తుండ లేదంటే మీతో స్టార్ట్ అవుతుండారు అలా అవుతుండ
అనుమా నిజుమ నిజు
అలాంటి టై లో మనం ఎక్స్పెక్ట్ చేసి ఇంకొకటి అక్కడ వినాక జరిగినప్పుడు మన బ్యాడ్ టైమ్ అనిపిస్తుంది అంటే
నిజమ బళ్ళ నావుకునే వె ఎజామ్యిపో త అత మళ్ళ వచ్చి ఒక గంట సేపు ఆ ఎగ్జామ్ లో ఎవరెవరు ఏ క్వశ్చన్ క ఏం ఆన్సర్ వసినారో అప్ప
అన్ని డిస్కషన్ చేస్త ఆ అయినా ఫస్ట్ అప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఎవరు ఎవరు అంత పరిచయం లేకుండా ఫైనల్ ఇయర్ క వచ్చేసరికి ఏ అందరు చాల బాగా క్లోజ్ అయిపోయి ఆ కాలేజ్ డేస్ దగ్గర దగ్గర పడే కొద్దీ అయిపోయేకి అందరు ష్ బాధపడుతూ, ఏడుస్తూ వెళ్ళిపోతున్నాం ఇ కానీ
ఉ ఇష్మ నిశ్వర వా కానీ బాగుండది మీ గుర్తుంద మనం కాఫీ టీ తాగడానికి రాణి చాయ్కి వెళ్ళేవాళ్ళం.
అవును బాగా గుర్తుంది పక్కనే ఒక పీజి ఓ లేడీస్ పీజి మోంటుండే అక్కడ వాళ్ళ వేష్ చాలు వాళ్ళన అన్ని చూస్తూ ఏమేం చేస్తున్నారు అని చెప్పి బాగా కూర్చొని ఒ ఒక వన్ అవర్ టైమ్ స్పెండ్ చేసి అక్కడే వస్తూ ఉంటుంది.
అవునవును తాగే దేమో పది రూపాయలు చాయి
కాని మనం స్పెండ్ చేసేదేమొ రెం ను మూడు గంటలు అక్కడ
ఆ కానీ ప్లేస్ బాగుంటాండె.
అవును మీరు ఎన్సిసి కూడా బాగా ఎంజాయ్ చేసినారు కాలేజ్ డేస్ లో.
అవునా ఉ అవునవును మేమైతే కాలేజ్ అయిపోయిన వెంటనే లంచ్ తినేసి ఏం చేసి
ఉహ ఇది చూపె క్లాస్ కి వెళ్ళేవాళ్ళం ఉ
మరి త్రి త్రి క్కలా ఇంటికి వచ్చాం
మన క్లాస్ లో ఆ మ్యాథ్స్ మ్యాథ్స్ అవర్ వచ్చిందంటే బాగా అల్లరి చేసేవాళ్ళుం మేడమ్నీ.
అవును అవును నిజమే
కి మాలతి మేడమ్ని
అవునవును నిజమే దానికన్నా ఎక్కువ ఫిజిక్స్
ఆ ఎస్
హి హి
ల్యాబ్ లో కూడా
ఆట పట్టించేవాళ్ళు.
అవునవును ల్యాబ్ లో కూడా ఉమ్ ల్యాబ్కి వెళ్తే అవును మనం మనకి ఇచ్చిన వర్క్ ఎక్కువ చేయకోకుండా అదర్ వర్కే ఎక్కువ చేసేవాళ్ళం ల్యాబ్ కి వెళ్తే.
ఆ అవును నిజమే వాది ఎంత తిట్టుకునే వాళ్ళం కదా ఆ సార్ని అయితే
అవును కంప్యూటర్ ల్యాబ్కో కంప్యూటర్ ల్యాబ్ కైతే ఇంకే ఏసీ కోసమే వెళ్లే వాళ్ళం మనము
ఫస్ట్ ఏ సీ ఏదైనా చూసినమంటే కంప్యూటర్ ల్యాబ్ ఏ సి
ఆ అవును చాలా బాగుంటుండే
ఆహ్ అందించేవాడు తి
ఇప్పుడు రావ్
ఉమ్ కానీ బాగుంటాయి మెమోరీస్ ఇంకా నీకు గుర్తుందా మనం ఒక ఎక్స్పరిమెంట్ చేసేకి వాళ్ళు వచ్చేసి గ్రూప్ గ్రూప్ గా డివిజన్ చేసేవాళ్ళు కానీ ఎక్స్పెరిమెంట్ అంతా అయిపోయిన తర్వాత అనవసరమైన సామాన్లు అన్నీ అన్ని చిందరాబందర చేసి అక్కడి విక్కడ ఇక్కడ అక్కడ పెట్టేసి ఆ ఆహ్ వచ్చేవాళ్ళం
అవును ఆ ఫిజిక్స్ ల్యాబ్కి వెళ్తే ఆ నిలబడుకోవడానికి పెద్ద కష్టమైన టాస్క్ అది ఆ ల్యాబ్ లో టూ అవర్స్ క్లాస్ ఉంటే టూ అవర్ తుల్ కూడా నిలబెడతారు అక్కడ
ఆ నువ్ కళ్ళు తిరుగుడు పడిపోయవు గుర్తుందా
అవునుగుర్తుంది ఫిజిక్స్ ల్యాబ్ కెల్ తే కింద కూర్చోవడం అంటే ఇష్టం ఫిజిక్స్ ల్యాబ్ లో నిల్చువడం అంటే అసలు ఇష్టం ఉండేదే కదు ఆ ల్యాబ్ కి
ఉమ్ దాంతో పోలిస్తే కంప్యూటర్ ల్యాబే బెస్ట్ మంచిగా అ క్కడికి ఇక్కడికి పోయ్ కూ చేది స్తారు
చైర్స్ కూడా బాగా కంఫర్టబుల్ గా ఉంటుండే మనకి మూవ్ అవడానికి కంప్యూటర్ ల్యాబ్ లో
ఆ ఎంత బాగుంటుందో
అవును
అ క్కడికి ఆప్ ఆ మని దగ్గరికి మానిటర్ దగ్గరికి తిరిగే వాళ్ళం
ప్రోగ్రామ్స్ అఔట్పుట్ రాకపోయినా కూడా మనకి జస్ట్ ఏదో టైప్ చేయాలంటే టైప్ చేయాల మేడం చూస్తున్నారు అన్నట్టు ప్రోగ్రామ్ నోటి చూసి టైప్ చేసే వాళ్ళం అంతే
యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు టైప్ చేసిన తర్వాత సేవ్ చేయడమే మర్చిపోయేవాళ్ళం
అవును
ఏం చేయాలో కూడా తెలియకుండా జిరాక్స్ పేపర్ పెట్టుకొని టైప్ చేసి
ఇంకా నీకు గుర్తుంద ఆ మనకి కీ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ అని ఏదో సేల్స్ కోర్స్ ఏదో ఇచ్చిండ్రి అది చేయడం కోసం అని మీ పీజీ దగ్గర అక్కడ కూర్చొని ఎంత ఒకరిది కంప్లీట్ అవ్వలేదని చెప్పి టాస్క్ లో ఒకరికి ఒకరు చాలా హెల్ప్ చేసుకున్నాము
ఆ అవునవును మరి ఇంకోటిగుడుతుందా మనం ఇంటింటికి వెళ్ళి రివ్యూ ఆ రివ్ యూ ప్రాజెక్ట్ చేసాం ఫోటోలు అన్నీ తీసుకోనీ అప్పుడు మీరు ఉమ్ ఊర్లో అందరు ఇంటికెళ్ళి ఫోటోలు తీసుకున్నారు కదా
అవునవును నువ్వు అక్కడే టౌన్ లోనే తీసుకున్నావు కదా
ఆ నేను నేను రేష్మ
ఉమ్ హు
ఇల్లందు వెళ్లేసి
ఉమ్
మరి అక్కడే సాయి నగర్లో తీసుకున్నాం ఎవరో కూడా తెలిదు ఎందుకో యూనిఫామ్ వేసుకొని పోయినాం ఫోటో అడిగినాం తీసుకున్నాం వచ్చేసినాం అంతే అందరూ ఒక విధంగా చూస్తా ఉన్నారు అప్పుడు భారతి
అవును చూస్తారు వాళ్ళకి తెలియదు కదా మనం ఏం చేస్తున్నామ అని చెప్పి
అక్
మనం ఏమైనా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏమైనా చేస్తామేమో అని వాళ్ళ భయం అనమాట
ఉమ్ నిజమే నిజమే
ఉమ్ ఎంతైనా ఆ రోజులే బాగుండేవి కీర్తన అన్ని ఒకోటోకోటే గుర్తు వస్తున్నాయి ఇప్పుడు
ఉమ్ నిజమే వాడుతి చాలా బాగున్నాయి
ఏం చేస్తాం మెమోరీస్ చూస్తు ఆనంద పడి కామ్ అవ్వల్ల
హుమ్
సరే కీర్తన
ఓకే భారతి ఎప్పుడైనా కలుసుకుందాం
ఓకే బాయ్
ఓకే భారతి బాయ్ బాయ్